హలో ఆ వినిస్తుందా హాయ్ హుమ్ ఏం చేస్తున్నారు ఉమ్ పిల్లలు ఏమి చేస్తురు
ఆడుకుంటున్నారండి మీ పిల్లలు
అవును ఉమ్ తిన్నారా
ఉమ్ ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తినాలి ఇంకా
ఉహు మార్నింగ్ టిఫిన్ చేసారా
ఆ మార్నింగ్ చేసినాం ఇడ్లి
బ మేము మార్నింగ్ టిఫిన్ చేసాము ఇప్పుడు లంచ్ చేసాము
మా మంచుకి లేట్ అయితది
మళ్ళా నైట్ టెన్ అయితది
నిన్న విత్తలు వేసినా ఉమ్
మా సార్కి అన్ని తొందరగ కావాలి ఫుడ్ కాడ
ఆహా టైమ్ టైమ్ తినాలి మరి అంతే
ఉమ్ నైట్ టైమ్ లో కూడ తొందర వచ్చిన అనుకో సెవెన్ వరకు తినేయేల అంటాడు
ఆ అదే ఉమ్ అంతేలే టైమ్ ప్రకారం తింటెనే మనిషి మంచిగ ఉంట
ఉమ్
అట్లనే ఉండాలె
హెల్త్ కూడా మంచిది అనేసి ఆయన టైమ్ మెయింటైన్ చేస్తాడు మార్ర్నింగ్ టిఫన్ నైన్ అ టెన్ అ
మార్నింగ్ టిఫిన్ తొందరనే తింటాలె ఎయిట్ థర్టీ నైన్ కళ్ళ తింట ఎందుకంటే ఈయన స్కూల్ కి తోలాలి కాబట్టి తొందరగ చేస్తే తొందరగ తింట
మంచిగా మీ ఇష్టం మీ రాజ్యం కదా
అంతే
వాయమ్మ మాది
అంతే ఇగ కొత్త లో సంవత్సర అంటే
చేసినప్పుడే కనిపిస్తాయి అవి తర్వాత ఉండనే ఉండు
ఆ
కొంచెం అటుఇటు అయితే అయిపాయ్ కతం
అంతేనా ఉమ్ ను ఎంతా చేస్తూనే ఉండాలి తింటనే ఉండాలి ఇక
కానీ ఏమంటే తింటే ఏమనుకుంటుర అని కూడా ఆగాల్సి వస్తుంది
అవునులే ఇక అందరి తినక ముందు కది ఇంటే అన్నట్టు ఉంటది అంతే ఇంట్లా పొత్తులు ఉన్నప్పుడు అడవి ముందు పడలేము చేయలేము
ఇవన్నీ మాయన వెళ్తే పొద్దున పోతడు
ఆ ఏమన్నా ఇప్పుడు నువ్ చెప్తే నమ్ వత్తడ
నమ్మడు ఫస్టు అట్లా అనదు కదా అంటాడు
అనదే అనద్ అంటే మనం చెప్తామా గాని
నువ్వు వేరే ఆ నువ్వు వేరే అర్ధం చేసుకున్నావు దాన్ని ఇట్లా అర్ధం చేసుకోవచ్చుగా అట్లా అంటాడు
సు
కొంచెం ఈ మధ్యలో కొంచెం బెటర్ అయిందిలే
ఆహా కొంచెం కొంచం వాళ్ళకి అర్థం కావాలి చూస్తుంటే తెలుస్తది ఊ వాళ్లకి గూడ ఆ ఏమని చెప్ నువ్వు ఎందుకు అంతేగా
ఆ ఎందుకు అట్లా అనిపిస్తది ఆ నే ఏమి లే ఎట్లాగో పట్టించుకోడు చెప్పుడు వేస్టు
అంతే నేను ఆల్లకి జొప్పి వేస్టు
లైట్ తీసుకో
ఇంగా వాళ్ళకు జొప్పినా మం చి గుండదు
హాహా
ఊ
ఎందుకు ఇక మీ సంఘటన వల
ఆ కానీ ఆసలు ఫస్ట్ ఆయన మోహం జూల్యా ఆయన్ని ఆ ఫస్ట్ ఆయన మోహమ్ జూల్యా నేను ఆయనకు అర్దం అయితాంది ఏంది నా మొహం మొహం చూత్తలేదే నేనేమన్న అన్న నా అని ఆయన అంతకు ఆయన అనుకుంటాండు
ఆ ఈ విషయాలన్నీ తెల్వలేదేమో ఇంకా
ఆ తెలు
తెలిస్తే ఇక మనకే మొఖం ఉండదు
ఆ అయితే నేనుండ ఓ స్టేటస్ పెట్టినా చూసినావ స్టేటస్ నేను పెట్టింది
హ
ఆ ఆ స్టేటస్ చూసి ఈయన అనుకుంటాండు. నేనేమన్న టంగ్ స్లిప్ అయి న్నేమో అనుకొని ఆ నిజమే నిజమే ఇట్స్ మి నీనే నా అని అడుగుతాండు. నేను ఏమి అండ్లేదు
ఏదో ఒకటి పెట్టిన అని అనాలిగా
లేదు సప్పుడు చేయలేదు సయితే ఆయన అనుకుంటన్నా నేనుప్పుడు ఆయనప్పటికి ఇట్లేమ అన్ననేమో అందుకే అలిగినట్టుందని ఆయన అనుకుంటాను
అనుకుంట మరి ఇంకోసారి అలకుండా ఉంటాడు
తాండిగా
ఆ అదే అట్లా ఏదైనా ఒక ప్లేస్ వకు
ఆ
తీ ఆ
కాల్ కాల్ తాయి ఇక్కడ్రా ఉమ్ పో బావకాడికి కాయ్తాడు పో
ఫోను డాడికి
లేదు
ఉమ్
నేన్ జేస్తలేను ఉమ్ నేను ఆ
ఏనాదోత్తడో ఏం
హ్మ్మ్ అమ్మతోటి మాట్లాడతాన్న
మళ్ళీ అన్నకి చెప్తారు రోజు ఫోన్ చేస్తారు ఒకసారి అన్న
ఎవరు
అమ్మోళ్ళు
ఆ అమ్మ ఏస్తాది
నిగ్గదు
ఆ
దారికి
చేత్తన్న రింగ్ జేస్తానే ఉన్నాడు
రొచ్చుదనికి ఏం తరువాత ఇంకా తిరుగుతండు
ఉమ్ ఏమో
వచ్చి ఇడా పని చూసుకొని పని చేసుకోక
తిరుపతి తిరుపతి పోయినాన్టా
తిరుపతి పోయిండు అంటాండు కానీ పోయిండో పోలేదు ఎడన్న ఉన్నాడు తేలియ
కానీ ఫోన్ ఎత్తైతే మాట్లాడుతండు కదా ఆ ఎన్నన్న ఉ ఫన్తే మాట్దు అసలే రెస్పాాన్స్లు ఇప్పుడు మనం ఏమ అనుకుంటాం చెప్పు
ఆ భయం అయితది
అ ఏ నవీనే వాడే బాగా ఫీల్ అయితాండు.
ఏముందిగో వాడు జేసిందేముంది ఎంత ఈయన చేసిందే కనిమాట ఇన్ని చేసి ఇంతగానో అమ్మకం చేసుకున్నాక కూడా మళ్ళా అమ్మనుజుసి ఒకథాయె
మ్ కని వానికి ఈసార్ అన్ని పోతెమాయే నాకు పోలం గుడొద్దు అన్నీ టె జాలు నాకు సపోర్ట్ నాకు ఎనక అన్నలేడు తమ్ములేడు
ఉమ్
ఎవడన్నా వచ్చి మీద వాడి కొట్టినా కూడా నాకు దిక్కు లేకుండా అయిపోయినావు ఉన్న బావ రాడు
ఈ బావ సరైనోడైత్ దె మంచిగుండు సపోర్ట్ కు అన్ని చెప్పుకోగలిగే బావలా ఉండి సపోర్ట్ కు నిలబడితే మంచిగుండు.
వీనికెందో ఏష నలా చూస్
ఏమో ఇక్కడపోయిండ్ గానీ ఇగ. నిన్ను జూసుకుంటే చాల్తీ ఇగ అళ్ళని చూసినా చూడకుంట మాయగాని హ్మ్
ట్రూ ఎనక నేనున్నా అని
ఆ సపోర్ట్ గుండాలె ఉమ్
అన్నరు అనంటే అప్పుడు దేనికి అన్నరు, మనం మంచిగుండాలనే గా అన్నది.
అంతేగా మర్ దేనికన్న ఈన సక్కగుంటె ఆ లోక్ క్కమాటాన్నా అందురా?
ఆ
ఈన సక్క వదిలేకనేగా అన్న రన్నర్ అంటే పూర్తిగానే ఎవరు ఎవరెందు కంటేరు
కూడా మాట
హూ అంటారు వంద మాట్లు అంటారు బిడ్డని ఇట్టా అన్నందుకు ఎవరైనా
వీళ్ళకి సాల్ ఉంటదంట అనడానికి గాని మనోళ్ళు అనడానికి ఉండదంట
ఆ ఆయన చేసినా కూడా ఇక నూరు మూసుకొని ఉన్
ఆ వీలై తే ఇంటి మీదకే పోతార్ నరుకుతాం సంపుతాం అని
ఆ అట అయితే ఏం కాదు ఇంకా మంచోల్లే వీల్ ఎన్ని చేసిన ఏం లేదు కానీ ఆడపిల్లలు మాత్రం నోరుమూసుకుని ఉండ
వీళ్ళలకు ఫస్ట్ ఆయన్ ఇంటర్ వేరే క్యాస్ట్ కాబట్టి వీళ్ళకి సపోర్ట్ లేదు ఇట్లా బావ సపోర్ట్ అనేది అని ఈయన కూడా అదే అన్నట్టే పోతంది విలా అట్ల షేర్ చేసుకోలేరు కదా
అదే
ఆ
టైమ్ది ఎంతొచ్చింది
నాకు ఈయనకు వీళ్లకు కూడా అదే అలవాటైంది చాలో
నాట్ ఆలో నా
అంత ఇంపార్టెంంటా
మేడం చేతాంది ఫోన్
ఒక్క టూ మినిట్స్ ఆగు అయిపోతది ఆ మా అక్క దాంట్లే నేన్ మాట్లాడేదాన్
ఒక్క రెండు నిమిషాలు అయితే అయ్యే పోవుగాని నీ ఫోన్ నుంచి మేడం కి చే ఒకసారి కల్పన
ఎంట
నువ్ జే హలో మేడం ఫోన్ చేస్తారు కదా అని అడుగు ఆ వినిపిస్తుందా
లిఫ్ చేయి పోయినవే మరి
ఏమో ఇక ఒక టూ మినిట్స్ అయితే అయిపోతది మళ్ళీ ఎందుకని
అ లిఫ్ చేసిన అదే రికార్డ్ అయితది ఏం కాదు
చేస్తున్నా మేడం అందుకే కల్పన ఫోన్ నుంచి ఆటో వాన్ అంట ఆపు ఆమె సరిలే బ్యాంక్స్ లేవా అనేసి అంటాంది ఇతర చ మన ఇూడు ఎంత క్రమం గేట్గరికి పార్కింగ్ లో పెట్టినా కల్పనా మేడమ్ కి
టి
మేడం